హలో
ఆ మీ ఊర్లో ఈ ఇది మనకి వేసవికాలం కదా. సడన్ గా మబ్బులు వస్తున్నయా మీ ఊర్లో?
ఆ వస్తున్నాయి.
ఉమ్ వర్షం కూడా పడేలాగా ఉరుముతుంది మా ఊర్లో అయితే.
ఆ అవును, మా పక్కూర్లో అయితే వర్షాలు కూడా పడుతున్నాయి.
మా ఊర్లో వర్షం రాలేదు గానీ, సాయంత్రం అయ్యే సరికల్లా చల్లబడిపోతుంది వాతావరణం.
అదొక ఎక్స్పెరిమెంట్ అంటా
ఓహో
వాతావరణం చలగా చేయ్ చేయడానికి ఎక్స్పరిమెంట్ చేస్తున్నారంట.
ఆహో అవునా.
మీకు తెలీదా ఈ విషయం.
తెలీదు అ
ఉమ్ నేను
వాతావరణం చల్లబడడం బానే ఉం. ఉంటుంది గని, తర్వాత వచ్చే ఇబ్బందులే మనం ఎదుర్కోవాలి.
అవును దాని వల్ల అగ్రికల్చర్ పాడైపోతుంది.
ఆహా
అలాగే మన ఇషకి కూడా ప్రమాదాలు వస్తాయి.
ఆహో అవునా
హ్మ్
ఇంకేమున్నయి విశేషాలు మీ ఊర్లో
మా ఊర్లో పొద్దున్న అమ్మవారిది సేవ జరిగింది.
ఆ
మేము ఆ హడావుడిలో ఉన్నాం.
ఓహో
ఉమ్
సరే అయితేనా
అ